హలో
చెప్పే
హలో
హలో చెప్పే
కాదు ఎంచేత్తానవ్
ఓ డిఎస్ ఉన్నది రాసేది ఫుల్ ఉన్నది
ఇంకేప్పుడు రాత్తవ్ ఎగ్జామ్స్ టైమ్ లో రాయి ఇగ
నా రెండు యూనిట్లు ఇంకా రెండు యూనిట్లు ఉన్నయ్. ఆ సార్ అయితే చెప్పుడులేదు ఏం లేదు పిచ్చి లేత్తాంది ఆ సార్తోని.
అసలు కాలేజ్ కి వచ్చుడు వేస్ట్ అనిపితంది ఫస్ట్
మళ్ళా హాస్టల్లో ఉంటేనేేమో అందరు అబ్బ కాలేజీకే పోతలేరు వీళ్ళు అనుకుంటరు మళ్లా.
ఆ ఆ ఎక్కడ ఉన్నవో రంది మనకి బాదనే
ఆ హాస్టల్ ఫీజ్ కట్టినవా
కట్టలే తెచ్చినా గని కట్టాలే
క్యాషే తేచ్చినవా ఓ క్యాష్ తీసుకోరంటగా ఫోన్ పే అయితనే తీసుకుంటారటగా.
ఆ మరి వీటిని ఏం చెయాల
మా డాడీ ఫోన్పే చేపించిండు నిన్నా అది నీ నీ దగ్గర ఉన్న క్యాష్ నాకు ఇయ్యి మా డాడి త్రీ థౌసండ్ కొ ట్టింది ఇయాలా ఫైవ్ హండ్రెడ్ కొడతడట మొత్తం ఒకసారే కొడదాం.
అవును సరే ఈ మంతుది అసలు సెవన్ నుంచి నేను అచ్చినా కాన్నుంచి తీసుకుంటయ్ ఓ మళ్ళా టూ నుంచి యెల్ల కౌంట్ చేస్తారు కావచ్చు.
అవును అప్ అక్కడి నుంచి అక్కౌంట్ చేత్తరు ఏమ్మ అడుగుతంది కదా
ఎమ్.
ఎవరుచ్చల్లు పొద్దునె. లేవంగానే ఎవరో ఒక ఆమె వచ్చింది పల్లెటూరమ్. ఇవన్న డబ్బులు అడిగింది పోయి ఆ రూమ్ వాళ్ళని.
ఆ ఎమో. గాడు పోయినప్పుడు కడదామా ఇప్పుడే కడదామా.
ఏమ్మనిం కట్టినాగ మొన్ననే ఇంకో అవిండు నువ్వే ఉన్నారు గ ఇద్దర్.
ఆమె ఎప్పుడు అడుతడు ఇద్దరం ఒకటి సరిగాడదామని అను అ.
హుమ్.
ఒత్తే మే బీ ఇవాళ పనికొస్తది కావచ్చు.
ఆ అసలు తినేటివి తీసుకురమ్మని చెప్పడం మార్చ.
అయ్యో అవునే.
చెప్పాలి మళ్ళీ పోలీసుప్పు.
అత్తా అన్ని చెప్పిందా నిక్ ఏమైనా.
ఆ అడుగలేడు మర్చిపోయిన అది గూడా.
ఆ మరి నవ్వు వేసేలోపు ఆలడి స్టార్ట్ అవుతది ఆట.
ఇప్పుడే స్టార్ట్ కావదులే సాయంత్రం అవుతాది కావొచ్చు.
సాయంత్రం కోచింగ్ కోచింగ్ టైమ్ కతేద.
ఇట్లా ఐతే వస్తది ఎందుక. ఎందుకంటే రేపు మల్ల అటు పోవాలె కదా.
ఏంటి టిఫిన్ మరి?
టిఫిను ఎగ్ రైస్ టమాటా రైస్. పోప్ రైస్. ఆ అన్ని అన్నం పెట్టిలా వేస్ బట్ అన్నింటి బదులు ఎద్దన ఒకటి కర్రీ చస్తే బెటర్. టిఫిన్స్ పెడితే అయిపోగా పూర డో ఇంట్.
ఉమ్.
అసలు ఇవాళ ఇడ్లీయా ఏంట్రా ఇవాళ?
అవును ఇలా ఉంటది.
ఏమోయ ఇంకొక అమ్మమ్మ లేదు కాని వచ్చిందిగా పోతున్నా.
అమ్మని మీద జాతర ఏమంది.
ఇప్పుడే జతార.
ఏమో.
కొమ్మాల జాతర పోతలు ఫుల్ మంది.
ఎక్కనొవిన్న ఇది కోమాల జాతర.
మా స్కూల్ ఫ్రెండ్స్ ఇద్దరు పొయ్యిలు గా అటే. ఆ జాతర కే ఒకమెనె పోయింది.
అమాందిక నేను డిలే ఐతన్న. ఉకే ఇంటికి పోవడె అమైతె.
ఆ ఎప్పుడు ఇంటికే పోతది సడన్గాఇంటికి పోతాది ఐటంక వాళ్ళ డాడీ వచ్చి దింపుతాడు.
ఆ ఏమ అన్నారు ఆయత వాళ్ళ ఇంట్లో లైతె ఉకే.
ఆ ఫెయిల్ అయిన కూడా ఏమనరు అల్ల మమ్మీ డాడీ.
మా నాన్న అయితే కొట్టి దులుపుతాడు గొరంగా.
ఆ మల్ల మమ్మీ తిడుతది గాని. మన డాడీ ఏమన్నాడు. వల డాడి వర్క్ ఎస్తాడు ఇగ బయట ఎవ్వాళ గొల్ల ఉండదు.
బయటిగా గోల్డ్ లోన్స్ ఇస్తాడు బ్యాంకుల. ఆ బాగానే ఉన్నాయి ఇంక డబ్బులు కాబట్టి.
ఎలా అన్న గుడ ఇగ ఏమన్నాడు.
ఆ వల్ల అన్న ఏమనాడు గి చదువు విషయం లో. మిగిలిన విషయాలను అయితే ఘోరంగా చెప్తుంటాడు వాళ్ళందరు నీ తమ్ములు లేక్క ఉంటారు అందరూ అందరూ అడుగుతారు పస్ట్ చూసి నీ తమ్ముడా అని నన్ను అడుగుతున్నారు
ఉప్ప ఏం చెప్తాను
అన్న అనుకుంటే పొడుగ్గా కావచ్చు కానీ
జిమ్మీ ఎస్తే మంచిగనే అయితార
ఇంకా ఎనుక బండి కూడా అంత పొట్టి గా ఉంటాడు ఆయనకు బండి మొన్ననే కొన్నాడు
బాయ్స్ అంటే ఇక అంతగేన
ఆయన కాళ్ళు అందుతాయో అందవొ ఫస్ట్ ఆ బండికి
ఇంకా ప్రెండ్ ఏం మరి లడ్డు కి
ఇంకేం ప్రెండ్
బా దీనితోని ఇంకొకటి ఉంటేది చూడు
ఓహో అవునా ఆయామ్మ కూడ ఇంటికి పోయింది
ఇద్దరు అనుకునే లేరుగా
ఆ పోరు పొయ్యె చేయాలే అన్నది మోన్న మళ్ళా వచ్చేసరికి మళ్ళా మళ్ళ పొయింది
మళ్ళా అట్నే అంటారే పోను అంటారు మళ్ళా పోతారు
అసలుమైనాయితే గోరంగ అనుమానం తెలుసా వాళ్ళకు వాళ్ళకైతే అమె అంటే
అవును ఎట్లా భరిస్తాల్లొ ఏమో మరి ఆమో
మళ్ళ అట్లే ఇతాడువా అడా ఇడా వల్ల
మ్మ్ ఫోన్ అన్ని ఫోన్ మొత్తం వాళ్ళ ఆయన వాళ్ళ అన్న చేతుల్లోనే ఉంట
ఆ అవును
అమ్మో ఇట్ల చెత్తార
లొకేషన్ లొకేషన్ షేర్ చేయమాంటాడు ఎడి కన్నా పోతే అసలు నమ్మాడు ఎది లేద
అట్లా బయట పడద్దు పస్ట్
మ్మ్ ఒక్కసారి ఫుల్ సార్లు
రావాలి బుద్ది రావాలే
మళ్ళీ అట్నే చేత్తారు నచ్చదని తెలిసిన కూడా మళ్ళీ అట్నే చేత్తారు
ఉమ్మా అటువంటి వొళ్ళు మారారు బాగా తెగించుంటారులే
అమ్మో
తినలేదా
అంటే వాళ్ళ అన్నకే తెల్ వాళ్ళ మమ్మి వాళ్ళకే తెలవదు అంటా
ఘోరంగా జరుగుతాయి ఏమో
మ్మ్ మళ్ళ వాళ్ళ అన్న చెప్పాడు బేదరిత్తాడు మళ్ళ అన్న తెలుసుకోబొతే మళ్ళ మమ్మీ వాళ్ళా కు తెలిస్తే
అయ్యేటివి అయితనే ఉంటయ్ చేసేటివి చెత్తనే ఉంటయ్
ఇంకా మా టెన్త్ క్లాస్ ఇంకా గోరంగా అల్లరి చేసేది
టెన్త్ క్లాస్ ల్నే
మళ్ళ వాళ్ళ అన్నకు తెలిసింది
ఎట్లా వింటాన్లో ఏమో
వాళ్ళ అన్న కు తేలిసిన తర్వాత బెదిరించ్చిండు వచ్చినా తర్వాత ఇగ వదిలేసింది ఇగ ఐనేమో పిచ్చోడు అయ్యిండు
వామ్మో
ఊరికే లడ్డుకు ఫోన్ చేసి మాట్లాడమని చెప్పిన కూడా ఆమె మాట్లాడకపోయేది
ఫోన్ పట్టుకోవాలంటేనే భయం అవుతది కాదే ఇంటికాడ అట్లాంటి తెలియదంటే
ఇ స్కూల్లోకి కూడా ఇంకో ఫోన్ తెచ్చుకునేది వాళ్ళు
వామ్మో మీకప్పటి నుంచే అలో ఉన్నాదా లంగలంతా చిన్నప్పటి నుంచెల్లి
తెచ్చుకోని ఇగ ఘోరంగా వాడేదిగా
వాటికైతే ధైర్యం ముంటది గాని ఇగ చదువనైతే చదువరు దేనిది దాందే ఉండాలి
వాళ్ళ అంతే ఇగ అప్పుడు కూడా చదవకపోయేది ఇంకా ఇలాంటి ఫ్రెండ్ కొంచెం చదివేది కానీ ఇప్పుడు
ఇప్పుడు ఇగ పాస్ అయ్యింలు కాబట్టి ఇంకా ఎక్కువ
టెన్త్ క్లాస్ లో కొంచెం చదివేది కానీ ఇప్పుడు అయింత చదువుతలేరు
ఇంటర్ ఎట్లా ఎల్లిన్లో అసలు
ఇంటర్ల కూడా ఫెయిల్ అయ్యి ఉంటారు
అవునా
ఆ అయితే ఇంటర్ లా ఎందుకు ఫెయిల్ ఐన్లో తనది వేరే కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ పొడుగు ఫ్రెండ్ లడ్డు ఫ్రెండ్ ఏమో గవర్నమెంట్ కాలేజ్ అయితే వాళ్ళ మమ్మే చెప్పింది నాకు చెప్పు ఇంకా
ఎప్పుడు వస్తారంట మరి వీళ్ళందరు
ఎమో ఇగ వాళ్ళు ఎప్పుడోస్తారో ఇగ మేము అడగాలే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు పోతారు కాలేజీ అయిపోతుంది పన్నెండు గంటలకి
అవునా బొరుగోడుతంది అసలు
పిలుత్తంది పిచ్చి లేత్తంది
కాలేజ్ రాకున్నా అయిపోవు అనిపిత్తంది కాలేజ్కి వత్తే ఒక బాధ రాకపోతే ఒక బాధ సరే మరి బాయ్